ఆ చెప్ప హలో వంటా మన కె టమాటా చేసాండి
ఆహ మునకాయ టమా
ఉ ఈ రోజే తెచ్చారు కూరగాయలు ఆ ఇంకా పొద్దున్న లే లేటుగా లేచాను మా అత్తయ లేరుగా కాస్త ఫ్రీడమ్ మా పెద్దోళ్ళుంటే అంతే కదా ఆరింటికె లెగాలి పెందలాడి లెగాలి మాములుగైతె నేన్ క్లాస్ ల కెళ్లే పని ఐతే లేస్తా ఒక్కోసారి ఇంకా నాలుగింటికె లేచి ఆరింటికల్లా క్లాస్కి వెళ్ళిపోతా ఆరున్నర గల్ల పొద్దున్నే ఉంటాయి క్లాస్ లో పుల్ చిన్ అ వంట చేసేసుకొని ఇల్లుడిచి తుచి అన్నీ చేసేసుకని వెళ్ళిపోతాం
ఆహా
క్లాసులు లేకపోతే నాకు ఇంక బద్ధకం వస్తుంది అనమాట పిల్లకి స్కూల్ ఉన్నా హడావుడిగా లే లేచి అన్నీ చేస్తా గాని పిల్లకి స్కూల్ లేదు ఇంకా నాకు లేదు కదా అందుకని మనకు సెలవులు అన్నమాట హహ్హ్ ఆ ఆ ఇంగ మాయనా టిఫను చేసుకోవాలను లేట్ అయిపోయిందనుకో ఇంకా బయట తీసుక వచ్చేస్తా తినేస్తా
వంట్ల్ మీరే చేస్తారా ఆ మీ తోడుకోడలు మీరు ఇద్దరు చేస్తారా
ఇంకరావు
ఆహా ఓ మీరు ఫస్ట్ నా అదే అన్న భార్యానా ఓకే ఓకే
ఆ అమ్మాయి చిన్నకోడలు మా పిల్లై ఐదేళ్ళు అవుతుంది వాళ్పెళ్లయి నాలుకేళ్ళు అవుంది మా పెళైన తరువాత సంవత్సరంమే
ఆహా వాళ్ళు అప్ప అమ్మాయిని కంటె చిన్నదా వయసులో ఆహా సరే సరే మీ పేరు పెట్టే పిల్చుకుంటారా
ఆ పేరుతోనే పెరుచుకుంటము మా ఆడబిడ్డ మాకంటే ఐదేళ్లు పెద్దది అమ్మాయినే నేనుపేరు పెట్టి పిలుస్తా మామూలుగా లెక్క అయితే ఆ అంటే ఆ అమ్మాయి చెల్లి ఆ అమ్మాయి మ అమ్ మావారు అన్న అన్నవుతారు కదా అన్న భార్య చిన్నదైనా పెద్దయినా వదినని పిలుస్తారు కదా జన్ మామూలుగా గా ఎవరైనా నన్ను మావూలుగా నే చిన్నదాన్ని అనేసి ఆమ్మాయి కంటే అమ్మాయి పేరుతో పిలిసిద్ది హ్మ్ చూడ్డానికి మా వయ అమ్మాయిలాగే ఉంటది అందుకని నేను గూడా మామూలుగా పేరుతోనే పిలుస్తాం ఇంగా ప్రెండ్స్ లాగ మామూలుగానే ఉం
హ్మ్ హు నైక్కుడొక కొంతమంది ఉన్నారండి
అంత పట్టింపుగా ఉండం
అడ ఎట్ట అంటే ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఆ సపోజ్ ఇది మాముూలుగా కొంతమందికి తెలియాలని త్తున్నా ఆ ఇప్పుడు ముగ్గు గురు అన్న తమ్ములు ఉన్నారు ముగ్గురు అనాథబులకి మనం ఏజ్ పరంగా మనైతే అమ్మాయి ద ఎత్తుకోలేవ్ వీళ్ళు ఒక్కో కోరు ఒకడు కుదరు తారు ఇప్పుడు పెద్ద ఇప్పుడు పెద్ద కొడుకు అనుకోండి అతనికి వీళ్ళిద్దరు ఆడ ఆ భార్యల కంటే ఒకవేళ ఏజ్ తక్కువ ఉంటుంది
ఆ అవును
అంటే ఒకొ ప ఒకటికి పదై పదైదేండ్లండి వాళ్ళు ఎట్ల హ్మ్ పదేండ్లు డిఫరెంట్ ఇప్పుడు వచ్చిన అమ్మాయిల కంటే అన్నదమ్ములకి ఇప్పుడు పెద్ద కొడుకు భా రియా అందరికంటే చిన్నది ఒక పదైదేండ్లు చిన్నది వాళ్ళ హస్బెండ్ కి ట్వ ట్వంటీ ఇయర్స్ చిన్నది. అంత చిన్న పిల్లిని ఇచ్చిచేసేసినారు సరేలే ఇచ్చి చేసినారు ఇంగా అన్న తమ్ముళ్ళయితే వదిన అని పిలు స్తారు లేకపోతే చిన్నది అనేసి వాళ్ళ కి కొంచెం ఉంటుంది కదా మన ఏంది చిన్నపిల్లని వ నేన్ పిల్ చేదని పేరుబేట్టి పిలుచుకుంటారు
మ్మ్
కానీ అమ్మా ఎటంటే మనం పెద్ద కోడలు వే వాళ్ళందు మనననేది అనే ఒక ఫీలింగ్ లో అయిపోతాంది
మ్మ్
కాని పిలవమంటున్నారు
మ్మ్
రెక్ట్నా రాంగ్ ఆ
అక్క అని పిలిస్తే అంతే ఏమో
అం
జనరల్ గా అంటే మరిదిని మాములుగా తమ్ముళ్లాగే భావిస్తారు ఎవరైనా తమ్ముల్ తమ్ముళ్లాగ చూడ్ నా భావిస్తారు కాబట్టి ఆ అక్కతం కానీ వరుసలు మారిపోతా
వరుసలు మారిపోతాయి కాకపోతే వాళ్ళు పెద్ద ఇంక నువ్వు ఏమి పిలవలేవు. పేరు పెట్టి ఇంకా బావా అని పిలవలేవు. మరిదిలిద్దరు మరిదులు నీ కంటే పెద్దవాళు అలాంటప్పుడు వాళ్ళకి రెక్స్ప్ ట్ ఇవ్వాలి. రెండోది మరిది భార్యలు కూడా పెద్దవాళ్ళు నీకంట్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అదయితే అట్టగాదన్ వాళ్ళు నీకన్నా పుట్టి ముందు పు టె వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒక స్థాయిలో ఉండి. వ నీకంటే అనుభవమే కదా.
మ్మ్
కోడలు అందరు కోడలమే సమానం‌. నాకు తెలిసినంత ఎవరకి నువ్వు పెద్ద నే పెద్ద అని కాదు. ఆ కో అంద్రూ అక్కా చెల్లె, ఫ్రెండ్స్ లాగా ఉండాల లేతే అక్కాచెల్లెలాగ మల్ కలిసిమెలిసి ఉండాలి అట్టకాదండి నే పెద్ద కోడలని మీరు తప్పు అనుకోవద్దండి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఊర్లో ఉండేది చెప్తున్నా. అట్ హ అట్లా పోకూడదు. ఇక్కడ ఉన్న జెనరేట్ ప్రతి ఊరిలో పోకూడదు పోయినామంటే ఎక్కడో రాయబారం పోతుంది. నువ్వు కోడలు నేను కోడలు నేను మొదటి బా కొడుకు భార్య- అదే సారీ ఆ పెద్ద కొడుకు భార్యనే నేను నడిపి కొడుకు భార్యని నేను లాస్ట్ కొడుకు భార్యని ఇటు చెప్పుకోవాలి ఈ పెద్దవాళ్ళు నెర్ ఇచ్చింది అదట్టే వాళ్ళకి అంటుకునేసింది అది ఎక్కడికో వెళ్ళిపోత టాంది
ఊ
ఆ ఇగో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఏను అంటే నా కోడలు ఏ నేను కాదా నువ్వేంది పెద్ద కోడలు అనేది నేను కోడలేంది హి హి కొడుకులు కావాలంటే చెప్పు కొన్ని కోడలు ఏముంది
హ్మ్ అంతే మరి ఆ
మీది మా సంసారం మాది
అంతే
అహ్హ్ పోటీలు బడుతున్నారండి
హ్మ్ కల్సుంటే అం తే అండి
అయ్యో కలిసి దూరంగా ఉండే ఈ రామాయణం జరుగతంది అన్ని కల్సి ఉంటే ఇగ కొట్టు
అదే కదా అదొక్కటే తక్కువ ఇంకా
ఇంగ అదే అందుకే ఈ రా ఇవంత మనకి వద్దులేన్
ఒక్కోసారి అమ్మాయ్ ఏదైనా చేసినా చేయకపోయినా ఏం పట్టించుకోను నాకు, టిఫెన్ నేను చేసుకుంటే చేసుకోని వెళ్ళిపోతాను ఆ పనులంతే ఆమ్మాయ్ కాకు ఓరో అమ్మయేం చేయలేదా నేనేం అనుకోను అసలు
పోటీలు ఎక్కువై పోతుంది వాళ్ళు జేస్తే మనం చేయాలి చించడం లేదు
ఉమ్ చేసద్లే అమ్మాయి కూడా చేసిద్ మీ మరిదే ఇద్దరం కదా చెరువు పని చేస్ కుం ఒకరు ఇల్లు ఊడిస్తే, ఒకరు తుడుచుకుంటాం అలాగా ఒకరి బట్టలు మడత వస్తే, ఒకరు బట్టలు ఆరేయడం అలా మంచిగా వేసుకుంటాం కదా ఎప్పుడు నేను కో అమ్మాయికి వంటరాదు. కూర నేను చేస్తాను. ఆమె కోసిచ్చింది కూరగాయలు అలాగా
అదే ఇక్కడ ఇప్పుడు ఇప్పు చాలా జరు ప్రశ్న ఇప్పుడు అదే ఉంది. తోడికోడాళ్ళు ఫస్ట్ ఏ బిడ్ కంటే ఆ బిడ్ నేన్ కనాలి.
ఇప్పుడు మరి మా ఇంట్లో మా ఆయనే పెద్ద. అందరికంటే మరి కోడళ్లు, కూతుర్లు పరంగా నేనే చిన్నదాన్ని అందరీ కంటే పెద్ద కొడుకు మరి వచ్చిన వారే అందరికంటే చిన్నది. మరి
ఆహా ఆహా అదే
మా మరిధి నేను మా మా అయానకి మా మరిది కి రెండు సంవత్సరాలు లే తేడా
ఓకే
కోవేల నాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు. అందు మేమ్ పేర్లు పెట్ట పిలుస్తాం. ఇప్పుడు మా ఆయన్ని పేరు పెట్ట పిలుస్తా నేను మా మరిదిని పేరు పెట్టే పిలుస్తా మా తొడికోడలు నన్ను పేరు పెట్టెలిసిద్ది వాళ్ళయన్ని పేరు పెట్టే పెలిసింది. మా ఆయనా వాలయనా కంటే పెద్దగాబట్టి బావ పిలుస్తుంది.
ఆ మేము అట్టే జేస్ స్త ఉన్నాము. కాకపోతే మా ఏంటంటే మా మేమే అని చెప్పేసి రాంగ్ చెప్పేస్ మీమే మీ నడిపి బా కొడుకు భార్య ఆ లాస్ట్ అబ్బాయి నా మా ఆయనా నేను ఆ అబ్బాయి మొత్తం మేము మాది ఏజ్ అటు ఇటు అయినా కూడా ఒకే కాలేజ్ చదివింది ఆ మేము నలుగురం అంటే మా మరిది అయితే చదువుకోలా టెన్త్ వరకే చదువుకొని తన వర్క్ వేరేది చూస్త కున్నడు ఇంకా మాఆయన నేను అమ్మాయి ఆ ఇంటర్ క్లాస్ మెంట్ మేము ఇద్ ఇద్దరం మా ఆయన నేను ఆ అమ్మాయి ఇయన డిగ్రీ ఉమ్ వీళ్ళు మ్యారేజ్ చేసుకునేన్నారు లవ్ మ్యారేజ్ అందరికంటే అంటే మా బావ కంటే మాకంటే ముందు వాళ్ళు చేస్ తీసుకున్నాన్నరేళ్ళి పోయి
ఆహ్
కొంచెం ఇష్యూ అయింది మధ్యలో మాకు సఫర్ అయిం ఏ మళ్ళా వాళ్ళకి మ్యారేజ్ అయిన వెం ట్నే మళ్ళ మా బావకయింది ఆ బావకే ఎక్కడో ఒక అమ్మాయిని తెప్పిచినారు మాకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్నది సెవెంత్ చదువుతా అనింద ఆ అమ్మాయి అప్పుడు చేపిచ్చేస్నారు పెళ్ళి మాకు అప్ ఇప్పుడు మేము డిగ్రీ చదువుతా ఉన్నాం
ఉమ్
ప్పండి మా కాన్ అప్పుడు మాకు అనిపిస్తుంది కదా మా అత్త ఏమంటుంది అక్ కాని పిలవండి అముంటుంది ఆ అమ్మాయి అంత అంత చిన్న అమ్మాయి ఏ అక్కా అని ఎలా పిలుస్తారు అది ఇక్కడకి వచ్చింది అమ్మాయి మాకంటే చిన్నది పేరు పెట్టి పిలమంటారు ఇంకేం చేసెది పిలుచుకొని అంతేగాని మాకు కొంచెం రెస్ తగ్గిందంటే మాత్రం ఒప్పుకోమని ఆ పాప పేరు పిలిచి పెట్టింది కాకుండా మళ్ళ మమ్మల్ని మాకు పని చెబుతాది ఉ పని చెప్పేది మాకు అడ్వైసులు ఇచ్చేది అలాంటివన్నీ చేస్తాద్
ఉమ్ ఉంటారు కొంతమంది ఇప్పుడు మనం ఏదన్నా చెప్తే సరే ఒక మాట పోనివ్వరు కొంతమంది ఇంకా అది అట్లా ఇట్లా అ వాళ్ళ చెప్పిందే కరెక్ట్ అని ఎంత సేపు అతే వాదిస్తా ఉంటారు వితండ వాదం చేస్తారు నాకు కూడా అలా చేస్త బలే పంపర్ ఇంగ అక్కడి నుంచి వెళ్ళిపోతా నేను అస్ లో బాదిచ్చ నాకు ఇష్ట ది అస్
మళ్ల మధ్యలో మా లాస్ట్ పాప ి మాకు కొంచెం మిస్ అండర్స్టాండింగ్ జరిగింది మేము వదిలేసనమ్ మా పాపతో మాట్లాడ అదే సరే ఈ పాప చిన్న పిల్ల ఈ పిల్ల తో ఎందుకు మనం పోటీలు అనేసి మేము ఉర్ ంటే ఈ పాప మనకే ఉపదేశాలు చెప్పి పెట్టేట్టుండింది వద్దులేరా నాయిన నేను చెప్పానా నేను నీకంటే ఏన్ని సంవత్సరాలు పెద్దదాని అంటే ఏమనింది తెలుస్ ఆ నువ్ మాట్ మాటి మాటిక్ పెద్ద పెద్ద అనొద్దు నేను నీకంటే ముందు పెళ్ళి చేసుకుని నే ఇద్దరు బిడ్డలని కన్నాను అం
ఉ అది ఎట్లా ఉందంటే చెప్పేది మీకంటే ముందు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నాకు పదేళ్ళు ఎక్స రియన్స్ ఉంది నీకంటే అ చెప్పినట్టు
ఈ మాటలకే ఇంకా ఎక్కువ మనం యితే పెట్కోకూడదు ని గమ్మున అయిపోయిన మా బావుండు కొన్ని మా ఆయాన్నీ ఫోన్ చేసి ఏంది నువ్వు యానా బపున వాళ్ళ కూడా కనుక్కో ఆ అన్న భార్య చిన్నదైనా కూడా ఆ వదిన అక్కే అక్కానే పిలవాలి అక్కే గద అవుతుంద ఏ రూల్స్ అ ది అ వన్న పెద్దవాడు కాబట్టే కదా నువ్వు పెద్ద కొడుకు అయినావు వ్ అట్లాగే కదా వాళ్ళు పెద్ద పిల్లలు వాళ్ళు చేసుకున్నారు నిన్న కూడా అంత చిన్ని పిల్ల నీ చేసుకోమన్నాని చేసినాడు మా ఆయన అవంతా ఒద్దు వాళ్ళకు వయసుకి తగినట్టు మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోమని చెప్ ప్పు పెద్ద కోడల్లా చిన్న కోడల్లా కీల్తాలేం పెట్రే డా ఒకరికొకరు అడ్జస్ట్ చేస్ కుంటూ మంచిగా పోతే మంచిగా ఉంటుందని చెప్పి
ఉ అంత్ తే గ మరి
ప్పుడు గుడ ఇగో అడ్డు చ్చి పోనీలే బయట వాళ్ళని పెద్దవాళ్ళైతే అక్కనే కదా పిలుస్తాను నేను అట్టే పిలుస్తాను అనింది
ఆ మ్మ్ ఇంకేం చేస్తదా మ్మ్ ఉ మ్మ్
ఆ
మ్మ్ హు ఆ సరే సరే